ఆ చెప్పండి చెప్పండి
ఇంకా ఇంకా దేని గురించి మాట్లాడాలి ఎలక్షన్ అవున అవును మేడం
ఆ ఎలా జరుగుతున్నాయి ఎలక్షన్స్ మరి ఎలా జరిగియి వసారా ఓటు
ఆ వేసాం మది మున్సిపల్ కిందికి వస్తుంది కాబట్టి మాది మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి
ఆహా ఆహా
బాగా పోటా పోటీగా జరిగినాయి
మరి ఓటు హక్కు వచ్చిందా మీకుందా
ఆ ఉంది ఉంది ఓటు హక్కు ఉంది నాకు
ఏ అవునా పెద బాబు కూడా ఉందా ఓటు హక్కు
లేదు లేదు మా పెద్ద బాబుకి లేదు నాకు మా హస్బెండ్కి మా అత్తయ్య ముగ్గురం మా ఇంటి నుంచి
అవున
అ
మరి మీకు ఎంత ఎత్తారు డబ్బులు మంచిగా ఓటు
మేము తీసి స్కూల్దండి డబ్బులు ఈ సైడ్ ఎవరు ఇవ్వలేదు ఈ సైడ్ మాకు
ఎందుకు మరి అన్ని వైపులా పంచి పెట్టారు కదా డబ్బులు
మా హస్బెండ్ నిల్చున్న అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే కౌన్సిలర్గా నిల్చున్నాడు కాబట్టి కొంచెం తనకి హెల్ప్ చేసిండ అన్నట్టు హెల్ప్ చేయడం వలన, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళే కాబట్టి అని మాకెవరు అంత ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఇగ మా ఆయన ఫ్రెండ్ గాబట్టి ఇగ ఆయనకి మేము అడగలేదు. డబ్బులు ఏం తీసుకోలేదు. మేము ఆ సపోర్ట్గా నిలుచున్నాం. ఆ, అలా.
మిగతా వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇచ్చుకున్నారు కావచ్చు. మాకుంత ఐడియా లేదు. కానీ,
మంచి ఆలోచన మీది మీరు మంచి ఆలోచించారు. అంటే మన వాళ్లే గదా ఇప్పుడు డబ్బులు తీసుకున్నా ఏముంటది. మనిషికి వాల్యూ ఇవ్వాలి. అంతే వాళ్ళ గురించి ఆలోచించి బెటర్ ఆప్షన్
ఉమ్ బాగా పోటా పోటీగా నడిచినయి. ప్రతి పార్టీ తరపు నుంచి వాళ్ళు నిలుచున్నారు. ఇండిపెండెంట్ టు గా కూడా నిల్చున్నారు. ఎలక్షన్ లలో కానీ ఒక్కొక్కరికి ఎంత డిఫరెన్స్ అంటే జేస్ట్ ఒక టెన్ ఓట్స్ ఫైవ్ ఓట్స్ తోటే ఓడిపోయిండ్రు
ఇప్పుడు ఎవరు గెలిచారు మీరు గెలిపించిన వాళ్ళె గె గెలిచారా?
గెలిపించినాయ గెలవలేదు వేరే పార్టీ గెలిచింది. ఎందుకంటే చెప్తున్నాను గదా. పోటా పోటీ అసలు చాలా పోటీ ఉండే ఒకరి మాక్కొక్కరితోటి ఇంకొకరికి
అవునా ఓకేే నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ ట్రై జేయొచ్చులేండి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ట్రై జేస్తే వస్తది మళ్ళీ ఇ ఒక్కసారికి ఓడిపో ఒకసారి ఓడిపోతారు. ఒకసారి గెలుస్తారు.
అవును.
మళ్ళ తెలువట్లేదు వాళ్ళని ఎవరిని నమ్మద్దో తెలియట్లేదు.
అవునా ఇప్పుడు జనాలు గూడా వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఆ అలా వెయ్యట్లేదు వాళ్ళు హుషారు అవుతున్నారు కదా. వాళ్ళకి గూడాం అంటే ప్రతి ఒక్కరును రెండు వైపులే గాదు ఇప్పుడు మూడు పార్టీలు ఉంటే మూడు పార్టీల తరపు నుంచి తీసు కుంటారు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎవరు కీయాలో వాళ్ళకేస్తారు వెళ్ళి
ఇవాళ రేపు జనాల గట్టనే అదే నడుస్తుంది.
ఉమ్ ఉమ్ అలా వే
ఏంటి మరి ఈ రోజు క్యారేజ్ బెట్టారా మీ హస్బెండ్ కి
మా ఆయన బయటే చేసుకుంటారు టిఫిన్ గూడా బయటనే లంచ్ గూడా బయటనే చేసు కుంటారు అంత పొద్దున ఇగ ఉమ్ హా హా హా అవును
హే హే హే
హూ
ఒక నైట్ పూట్టనే కొంచెం కుకింగ్ ఎక్కువ ఉంటదిగావచ్చు గానీ మీరు చానా లక్కి
ఆ అవును లేగన్సి త్తినడు అం అవును చాలా ఫాస్ట్ చాలా టేస్టీగా చేస్తాను నేను
అవునా అయ్యో వంకాయ కర్రీ ఎట్లా జేస్ స్తరండి
వంకాయలు ఏం లేదు మామూలుగా కోసు అంటే మసాలా వంకాయలు వేరేలా ఉంటాయి నార్మల్ మాట బమ్ ఏ చెప్మంటారు ఒకే నార్మల్గా టమాట వంకాయ అయితే మంచి టమా వంకాయలు తీసుకోవాలి ఫ్రెష్ టమాటాలు తీసుకోవాలి చక్కగా టమాట వాని ఒక టమా ఒక వంకాయలో ఒక ఫోర్ పీసెస్ కోసుకొని దానికి దండి వస్త చూసిండ్ర వెనకాల
హు
అది కూడ ఎసుకుంటే టేస్ట్గా ఉంటుది ఆ కర్రీ కొంతమంది ఏం చేస్తా రూ అది పాడేస్తారు అది పాడేయో ద్దు అది కూడా వేస్తేనే కర్రీ టేస్ట్ ఉంటది ఇంకేంటంటే ప్రతి తిన్నార మీరు
వెనుకాల దినము మా వాళ్ళకి ఇష్టం ఉండదు
అరే లేదండి నా మా ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం అది మేము ఇది కావాలి ఇది కావాలని మరీ మ అడిగి మరీ ఏసుకుంటారు అది
అవునా ఒకసారి ట్రై చేయాలి అయితే మేము కూడ అయి ఇక్కడ మా మా హస్బెండ్ వంకయ తినడండి
అవునా ఇంకేంటంటే టమాట వంకాయల కన్నా ఆ ఇదేంటంటే శనగనిగ శనగ లే వేసి వంకా చేయండిండి ఇంకా బాగుంటది నానబెట్టాలి
నైట్ పుట్ట నానబెట్టి ఉంచాల లే
ఆ నైట్ పూటా లే నైట్ అంతా గట్ ట్టి ఉంటాయి కాబట్టి నైట్ అంతా నా నానబడితే తొందరగ ఉడుకుతాయి మీకు
నాకు తెలిదు మరి చనా వంకాయ్ కాబోలి చెనన్న నార్మల్ చెననా
బాగుంటది రో
అంటే మీరు కాబోలీ చన అంటున్నారా నార్మల్ చని అంటున్నారు
అండి చూస్తున్నాను కదా ఏ చెనయినా పర్లేదు ఒకే
ఒకే ఈసారి వంట ట్రై చేస్
ఆ ట్రై చేయండి బాగుంటది బాగుంటది ట్రై
చేస్త ఇట్లా కొత్త కొత్త వంటలు ఉంటే న చెప్పండి నేను ట్రై చేస్
మీరు ఆ పిల్లలు బీన్స్ లా వస్తాయి కాబట్టి శన్నగలు ఇష్టపడతారు ఇలా చేస్తే
మా పిల్లలు ఆ చనుగలు గా పల్లీలు తినరండి
హా
మొత్తం చికెన్లు మటన్లు బర్గర్
అరే మేడం ఇవి కూడ పెట్టాలి కొంచెం హెల్త్ కి మంచిది పిల్లల
ఏం చేద్దామండి ఆ పోర మోకు నోటికి రుచి లేెంది పెట్టలేరు
ఆహా
ఆ మా పెద్ద బాబు అయితే పప్పు చేసి పప్పు చేసిం రోజు గోల గోలా ఎది మమ్మీ మీరు ఏం పప్పు చేశారు అదేంది బోలం బలే ఏతడు
మరేమి ఇష్టం అతనికి
మార్నింగ్ ఏం కూర చేసినవు మార్నింగే
నైట్ అడిగి పెట్టు
నైటే నైటే అడుగుతడు ఏం టిఫిన్ ఏం కూర
ఆహా
మంచిగా చెయ్యు మమ్మీ
అయ్యో పాపం
తింటడు ఇంక అలా పిల్లలతోని అమ్మో పిల్లలు పిల్లలు కాదు పిడిగు పిడిగులు వాళ్లు
ఆహా మరి మీ ఇద్దరు చిన్నోళ్ళు అడగరా అలా
వాళ్ళు అడ అడగరు వాళ్ళు ఏదున్నా తినేస్తారు వీడు బయటికెళ్ళి
ఓహో
వాలకి తీసుకొస్తాం తీసుకొస్తే అది ఎంత స్పైసీగా ఉన్న తినేస్తారండి.
ఆ ఆ
తినరు అమ్మో వాళ్ళని కొట్టాలో తిట్టాలో అస్సలు అర్ధం కాదు ఇగ
ఆహా
ఏ కూరగాయ జోలికి మాత్రం అస్సలు ఎల్లరు నా పిల్లలు
ఆహా ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయా మీ పిల్లలకి
రేపటి నుంచి స్టార్ట్ టెన్
మరి చదువుకుంటున్నరా ఇంట్లో
చదువుకోడమా వాళ్ళు చదువుకోకనే కదా నేను ట్యూషన్ మాట్లాడాను ఆ ట్యూషన్ ఆ ట్యూషన్ వెళ్ళడానికి కూడా మమ్మే మమ్మే నేను ఓను నువ్వు ఓవాలి రా నువ్వు పోవాలి అని నేను అట్ల
పాపం చిన్న చిన్న పిల్లలు కదా మ్ హు హలో హలో హలో